ఆ హలో చిట్టి బాగున్నావా
హు బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చెత్తను తిన్నావా అన్నం
ఉ తిన్నా మీరు తిన్నార
హా తిన్నం
ఏం కూర
కూర చికెన్ ను
ఆహా
ఎటు పోయినవ్ మొన్న లేవు
నేనా మా అన్న పెళ్ళి కి పోయి వచ్చినాము ఇప్పుడే
ఉహు బాగా జరిగిందా మరి పెళ్లి
ఆ మంచి జరిగింది మస్తు ఎంజాయ్ చేసినం
ఊ అవునా ఏం తీసుకున్నా మరి పెళ్ళికి సారియా అప్ ఆఫ్ సారీ నా
పెళ్లి రోజు సారీ కట్టుకున్న రిసెప్ ప్షన్ రోజు ఆఫ్ సారీ క
ఉహు ఏ ఊరు అమ్మాయి వాళ్ళది
అమ్మయి వాళ్లది పెరికేేడు
ఉహు
మంచి జరిగింది వాళ్ళు
ఊ
అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గర మస్తు ఎంజాయ్ చేసినాం అన్న వాళ్ళుం ఎంజాయ్ చే
హు
మళ్ళా అక్కడ భరత్ పెట్టిల్లు ఇక్కడ భరత్ పెట్టిల్లు పె పెళ్లి అయిపోయిన రోజేమో అమ్మాయి వాళ్ళ ఇంకా భరత్ పెట్టిల్లు మళ్ళా దాని తెల్లారి మా అన్నవాళ్ళ ఇ దగ్గర భరత్ పెట్టిలు
ఉహు
ఫస్ట్ పెళ్ళి రోజు పె అహ పెళ్ళి ఇంటి దగ్గరనే జరిగింది ఆ రోజు పొద్దున మాతోటి తోడ ననే వేణ
ఉహు
నేనే అయిి అన్నీ ఇంకా గుళ్ళ ఉన్నాం
ఆ
గుడిలా మా అన్నన్న పెళ్లి కొొడుకు చేసినం చేసి అక్కడ వాళ్ళు ఎదుర్కోవడానికి వచ్చిళ్ళు
ఉ ఎదు ఎదుర్కలాంటే చక్కరయి ఇట్ల
ఉ చక్కెర పోసుకుంటారు
ఆ
అక్కడ చాలా మంది చక్కెర ఓషిల్లు మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు అక్కడ కూడా మళ్లమ్మా ఆనంది వీళు తీసుకవి డైరెక్ట్గా పెళ్లిి మండపానికిే
హ్మ్మ్
అక్కడ ఊసబెట్టిళు అక్కడ ఊసబెట్టి పూజ చేపిచ్చిళు మాన్న తోటి
హ్మ్మ్ మరి కొంతం కొంత కొంతమందికి పెళ్ళి అయిపోయినాక హీరబోనం అని ఉంటుంది కదా ఉ ఉన్నదా మీకు
లేదు మాకు విరబోనం లేదు అని పట్నాలు ఉన్నాయి
ఉహు అంటే పెళ్ళికిదిి ఇస్తారు కదా వివి పెళ్ళికే ఎరబోనం
అబ్బా పెళ్ళి ఆ ఇరబోనం ఒకవేళ అబ్బాయి వాళ్ళ కీర బోనం ఉంటే అబ్బాయి వాళ్ళ ఇంటికన్నె వేసుకోవాలట
హ్మ్మ్ హ్మ్మ్
ఇంటికన్న అబ్బాయి తోటి ఎ తీయాలట అబ్బాయి తోటి ఎత్చ్చినాక అమ్మాయి ఇచ్చినాక అమ్మాయి తోటి కూడా ఎతియాలంట
ఉమ్
మా ఫ్రెండ్ వాళ్ళకు ఉన్నది
అవునా ఉహు మా సైడ్ కూడా బాగుంటది చాలా మందికి ఉన్నది అని అంటాను అంటే ఇప్పుడు అది కొ సగం పెళ్ళి అయినాక ఇ దీతారు అన్నట్టు ఈ బోనం తీసుకుపోయి దేవుని దగ్గర నైవేద్య ం పెట్టి అని అక్కడ దాకా ఒక పుట్ట దగ్గర దాకా నడుచుకుంటే తీసుకొని పోతారు అమ్మాయిని అబ్బాయిని మా సైడు తీసుకొని పోయి అక్కడ నైవేద్యం పెట్టి పుట్ట చుట్టూ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా ఒగ్గోళ్ళ అంటారు వాళ్ళని కథలు చెప్తారు కదా పాటలు వాడుతారు దేవుడి కథల చెప్తారు వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా గజ్జలు గట్లా కట్టుకొని డ్యాన్స్ వేసుకుంటా మంచిగా చుట్టూ తిరిగి వాళ దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అంటే మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు అమ్మాయి అబ్బాయిని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళి చేస్తారు అన్నట్టు అంటే జీలకర్ర బెల్లం ఇట్లా పెట్టినాక తీసుకోపోతారు తర్వాతది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఇంకా వేరే పూజ చేపిస్తాడు అయ్యా గారు
ఆ నేను ఎప్పుడు చూడ్ లేదు అది
ఆ సైడ్ బాగుంటది ఇట్లనే హీరోబోనం అందరికి ఉంటది మా ఊర్లో అయితే
ఆహ
అది అమ్మాయి వాళ్ళలకు ఉన్నా కూడా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేపియరు అన్నట్టు ఓన్లీ అబ్బాయి వాళ్ళకే
ఆ
అ మంచిగా ఎంజాయ్ చేసిన అయితేగా పెళ్ళికి పోయి
ఆ
మాకు కూడా మా ఫ్రెండ్ పెళ్ళి ఉన్నది ఒక శ్యారీ తీసుకున్న ఒకటి మొన్న
ఆహా పోయిండ్లా మరి
ఆ షాపింగ్ కు పోయిన మొన్ననే వర్ణం కాసం పుల్లయ్యా తిర్ గోచ్
అవును
ఓ ఎన్ని షాపులు తిప్పినా మో అసలు
బాగున్నాయా బట్టాలు మరి
ఉ బాగనే ఉన్నాయి
ఇనో అడిబుల్
పెళ్లి కూతురు వాళ్ ది కూడా
విశ
వాళ్ళే తీసుకోవ ఇలాన్నట్టు ఇంకా అమ కూడా తీసుకో న అన్ని బట్టలు మాంగళ్యాల కొన్ని గా సంపూల ఎలకు కొన్ని వర్ణంలా కొన్ని తీసుకున్నాం బాగున్నాయి పట్టు శారీస్ ఒక ఎ ఆఫర్లు తక్ కొన్నాయి కొంచెం ఇప్పుడు ఏం పండగల్ లేవు కదా ఎక్కుశాతం అయితే పండుగలకే పెడతారు ఆఫర్సు దీపావళికి
ఆ
బతుకమ్మ పండగకి ఇట్లా ఉంటాయి గానీ ఇప్పుడ ఎక్కువ ఏం లేవు
ఇనోఅడిబుల్ అ అయి ఎన్నాడు మరే పెళ్ళి
ఆ ఇంకొక టూ డేస్ తర్వాత స్తుంది
ఎప్పుడు పోతారు మీరు
ఇంక ఆ రోజే పోతాం మేము
ఆ ఎవరు వాళ్ళది
వాళ్ళది వరంగల్
హ్మ్ హు బైబిలు ఇంకా మీ పెళ్లి ఎట్లా జరిగింది గ్రహించిన
మా పెళ్లి కూడా బా జ్ జరిగింది సేమ్ మా కూడా అట్లనే ఇరబోనము అవన్నీ ఇప్పుడు ఎట్లా చెప్పినామో అట్లనే జరిగింది
ఆ హా
కానీ ఇగ మీ సైడ్ లేదు కదా కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండది అది చరం మా ప్రచారం ప్రకారం ఇగ అది ఏమంటారు ఇగ వెనుగటి నుంచి ఉంటాది ఉంటాయి ఉంటది అన్నట్టు
ఆ
ఆచారం ప్రకారం చేసుకుంటారు ఉన్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళకు లేదు చాలా వరకు అయితే చాలా వరకు ఉండది ఎక్కువ శాతం కొన్ని కొన్ని ఊళలో ఉన్నది ఎవరు ఒక్కో ఒకరికి ఉంటది అనుకుంటా
అవును అట్ల ఇంకా అట్ల అయితేనే పొద్దు పొద్దునే పెళ్లిచేతరు కావచ్చు
ఆ పొద్దునే చెయాలి పొద్దునే పొద్దు పొద్దున్న ఏ టైం అయినా కూడా ఏ తొందర తొందర చేయ్యాల కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇక మామూలు దానికి కి మామూలు పెళ్ళికిను ఇరబోనం వెళ్త అంటారు కదా దీనికి ఆ అదేమంటు అది వెళ్ళినప్పుడు దేవుడు దేవుడు ఉంటాది అంటారు చూసినవా సిగం
ఆ
ఇగాము వస్తారు అని అంటారు కదా అట్లా కొంతమందికి దేవుడు చెటలు దేవుడు ఊగుతరు అది ఎల్లి బోనం దీసిన ఇప్పుడు
ఆ అవును
ఈరుని బోనం అని అంటది దాన్ని ఈీర బోనం అంటది ఎక్కువ ఇక కొంచెం చాలా టైం పడుతుంది ఇక ఎందుకంటే ఇక ఆవుకుంటా ఆవుకుంటా ఇక సేమ్ ఊరేగింపు లెక్కనే అన్నట్టు
ఆ
కాకపోతే కార్ల బండి మీద కాకుండా అమ్మాయిని అబ్బాయిని. పక్క పక్కకి నీ. కూర్చో పెట్టి అక్కడ దాకా తీసుకోపోతారు నడుచుకుంటానే ఎక్కడ ఊరు. చివర పు. ఇక్కడ ఉంటే అక్కడ.
నడుచుకుంటేనే పోవాల.
హా నడుచుకుంటేనే పోతారు. ఇగ పోతుంటే కొంచం ఇగ. వాళ్ళు పాటలు ఓ గోళ్ళు అన్నట్టు వాళ్ళు పాటలు పాడుకుంటా ఇలా డ్యాన్స్ చేసుకు. తీసుకుంటా తీసుకుంటా పోతారు. మళ్ళీ సేమ్ ఇంకా వచ్చేటప్పుడు కూడా అంతే టైం అట్లానే ఉ. తర్మాలు.
ఉహ్ ఉహ్
వచ్చినాక మళ్ళీ. ఆహా. ఆ మళ్ళీ ఈరబోనం వెళ్ళేటప్పుడు కూడా బట్టలు వేరే. అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టి వేరే. సారీ ఇట్లా కట్టుకొని మళ్ళీ వచ్చినాక వేరేది మళ్ళీ మళ్ళా పెళ్లి మీదికి పోయేటప్పుడు లా. కానీ దాన్ని ఏమంటారు మండపం మీదికి వెయేటప్పుడు.
మళ్ళా ఛేంజ్ చేతారా.
అయితే ఈరబోన ఉంటే ఖచ్చితంగా ఇంటి దగ్గరనే పెళ్ళి చేేసుకోవాలి ఇగ మన ఫంక్షన్లలా కాకుండా.
అబ్బాయి పెళ్లి అమ్మాయి పెళ్లి అయ చేయాలా ఒక అబ్బాయి లేనా.
అమ్మాయి వాళ్ళకున్నా కూడా చెయ్యరు అన్నట్టు అబ్బాయికి ఉంటేనే ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరనే చేసుకుంటారు.
ఆహా. సార్లే.
సరేనే.
ఉహ్.